హలో
హలో
హలో ఆ వినిపిస్తుందా
సమతి ఆ సన్మతి ప్రాజెక్ట్ పూర్తి చేసారు కదా
ఆ ఆ
ఆ వినిపిస్తుంది
మీ వాయిస్ నా
మీ కోస్తు
బ్రేక్ అవుతు వాయిసు నీ వాయిస్ బ్రేక్ అవుతుందా హలో మీ వాయిస్ బ్రేక్ అవు
ఎటువంటి ప్రాజెక్ట్ అయిపొయింది కదా
ఆ ఆ అయింది అయింది
మీరు సింగిల్ గానే
మీ దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లమ్ గా ఉంటుంది ఒకసారి చూసుకొండి
ఉంది ఉంది ఫుల్ సిగ్నల్ ఉంది నాకు
ఓకే
ఎప్పుడు ఎప్పుడు కాళీ ప్రెండ్ ప్రాజెక్ట్ లో స్టార్ట్ స్టార్ట్ అయింది కదా ఆ సన్నాతి ప్రాజెక్ట్ లో ఫైవ్ టాపీక్స్ ఎంచుకున్నాం కదా ఇక దాంట్లో నుంచి ఏమన్నా చెప్పాలన అనుకుంటున్నారా
ఆ ఏముంది మేడం ఇం ఇంకా ఏం చెప్పాలి అంటే
మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశం ఇక్కడైనా లేకపోతే అవుట్ ఆఫ్ ఇండియా అయినా ఎక్కడన్నా
ఆ గోవా ఎల్లలకున్నా మేడం కాకపోతే ఎప్పుడు వెళ్ళలేకపోతాన్న
తప్పకుండా వెళ్తారు ప్రయత్నించండి
ఆ
ఇ మీకు డ్రీం ఏదన్నా పలాయమన్నా ఇది చేయాలి ఇది అవ్వాలని కాకపోయినా ప్రొఫెషన్ లో ఏమన్నా ప్రొఫెషనల్ ఏదన్నా అవ్వల అనుకోని
ఊ ఊ
అలా ఉండి ఉన్నా ఏమన్నా కోరికలు
అర్ధం కాలే మేడం
ఇంగా డాక్టర్ అన్నా టీచర్ అన్నా
ఆ డా టీచర్ కావాలనుకున్నా కానీ అంత పెద్ద చదువు చదవలేను అని నర్స్కి తీసుకున్నాను అది కూడా చేయలేకనే అంటే చేయలేక కాదు మధ్యలోనే మ్యారేజ్ అయిపోయింది కొన్ని
ఎందుకు మేడం కొన్ని కారణాలు అలా మళ్ళీ చాన్స్ వస్తే చేస్తారా మేడం
హలో వినిపిస్తుందా మేడం
ఆ వస్తుంది మీకు వస్తుంది వాయిస్ హలో హలో భవాని మేడం
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్
ఆ ఏ గా ఏమన్నా మీరు చేయలేని మీ అబ్బాయి మీద ఏమన్నా రుద్దాతా మీ టీచర్ మీరు కాలేదని మీ అబ్బాయి అబ్బాయిని ఏమన్నా టీచర్ చేయాల అనుకుంటున్నారా
ఆ ఆ ఉన్నట్టున్నావ్
హలో హలో హలో
హలో
ఎమ్ లేదండీ వాడి వినిపీయట్లేద వినిపీయలేదా హలో హలో హలో వినిపిస్తుందా మేడం
ఆ వినిపిస్తుంది నేనేంది మీ కొడుకు మీద వస్తారా
హలో
వాయిస్ వస్తుందా
ఆ అక్క
ఇటు ఇటు మాట్లాడుతున్నార లేకపోతే బయ
ఎటు మాట్ మాట్లాడట్లేదు మేడం మీతోనే మాట్లాడుతున్న సిగ్నల్స్ రాట్లేవని బయటికి కూడా వచ్చా
నేను కూడా బయటనే దోమ్లలలో కూర్చున్నా మేడం
అహవునా
ఇప్పుష్ట ఉదా స ఇంకేమన్నా కావాలనుకున్నారా టీచర్ ఒకటే అనభవాలనుకున్నారా
ఆ
ఇంకా ఏమన్నా కాన న్నద టీచర్ ఒకటే అనుకున్నారా
టీచర్ అంతే అదొకటే ఇంకా ఏం లేదు
ల ఇంకా పని చేసేది ఏమన్నా ఉందా జాబ్ చేసే చేయాలనే ఆలోచన ఏమన్నా ఉందా
ఆ కొంచెం పిల్లోడు పెద్దగా అయినాక ఏదైనా ట్రై చేయాలి మేడం
దానికో చేయాలనుకున్న టీచింగ్ జాబ్ కూడా మనం ఎంచుకోవచ్చు
ఆ ఇగ అవును
అయిపోయినంక చెప్పు నేను సర్దుకుపో చూసావా నువ్వు అయితేంది లేదన్నారు కదా ఆ టీచింగ్ చేస్తునే చదువు కంటిన్యూ స్టడీ కంటిన్యూ చేయలేదన్నారు కదా
ఆ ఆ
ఏమో మీర్
అంటే నేను చేయచ్చి మావుతో పాటు స్కూల్ కి రావచ్చు. అ ఇన్ని బెనిఫిట్స్ ఉండేటివి స్కూల్ జాబ్ ఎంచుకుంటే
ఉమ్
అదే మేడం మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.
సరే మేడం